ఆ
ఏం కా నీ వాయిస్ వినిపీలే ఆ
విన్పిస్తాంద నా వాయిస్ ఇబుడు నెట్వర్క్ వచ్చే దగ్గర ఉండు
ఆ ఆ
గొంతా ఆ ఏమో తెల్లే నిన్న నుంచి అట్లా ఐపేంది. ఆ
విక్స్ అన్న వేసుకునేదే విక్స్ అంటే
లే ఈరోజు హాస్పిటల్కి పోయొచ్చినా
ఆ
జస్
ఆ యమ్మది ఈ అమ్మది ఆయమ్ పేరేమి సీను మామం పెండ్లాం ఉంది చూడి
ఆ
అట్లైతదోమో అయిత
ఏ ఉండుకున్నట్టే అయిపోయిందిరా ఇట్లా
ఏం వాయిసు రేఖ మింది ఏసి గీకిినట్లు ఉంది
చెప్తాండ్లేదా అట్లా ఐపేంది ఏం చేత్దును నేను నిజంగా వద్దు అనిపిచ్పోయింది నాకి మా ఫ్రెండ్స్ ఎ ఇట్లా మాట్లాడు ఏం కాదన్నారు ఎందుకు హాస్పిటల్లో చూపిచ్కుంటావు ఈ వాయ్సే బాగుం ఉంది పెట్టుకో అదే ఈ వాయిసే బాగుంది ఇట్లే మాట్లాడు ఎందుకు హాస్పిటల్లో చూపిచ్కుంటావు అన్నారు
ఆహ
అసలు నిన్న ఆఫ్టర్నూన్ కాదు నిన్న ఈవనింగ్ కూడా బానే ఉనింది నా వాయిస్
ఉమ్
తర్వాత తెల్ల ఏమైందో తెల్లె నైట్కెంత మా మొత్తం మా మారిపోయింది వాయిసే
వాటర్ చేంజ్ అయిందా?
లేదు రా
మరే
ఏమో తెల్లేదు అట్లా ఐపేంది ఏదా గమ్మున అయి. నా వల్ల
ఉమ్
ద చూడాల్లా హాస్పిటల్కి పోయొచ్చినా?
మెంథొప్లస్ ఉంటే గొంతుకాడ పూసుకోకా
ఇక్కడ అమృతాంజన్ ఉంది పూసుకుంటా
ఆ ఆ
ఊ ఉమ్
ము ఆ హు ఎమ్ తింటివ్య
ఆ తింటి మధ్యాహ్నం బీట్రూట్ రైస్
ముత్ నాన్ మధ్యాహ్నం మత్తున్నాక బయటికి ఏంటిమి అంటే మత్తిమరక్ ఆ దొండకాయ ఇచ్చేయాల్సిందని. దొండకాయని తింటుంటే వేరే ఏమో తింటి.
దొన్వీన్
ఇప్పుడు వీళ్లికి పది పది నిమిషాలాన్ టే ఇరవై కాల్లకి రెండొందల నిమిషాలు ఆ రెండొందలు నిమిషాలంటే
టూ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ యే కాదు టూ ఆ టూ అండ్ హాఫ్ అవరేలే
యా త్రీ సిక్స్ జర్ ఎయిటీను మూడున్ కాలనుకో మూడు కాల్ అవర్ వీళ్లకి ఇప్పుడు
ఉ
అంతేలే హి
ఉ ఎమ్ రా
ఆ
ఎమ్ రా
ఇంకేం కా అంటీ
చొప్పల్ నాయనానా
ఏ అవ్వా ఈ రోజు గు నిన్న ఐ పి ఎస్ రిచ్ గానే పోతిమి గాని.
ఉ
అది వర్క్కే కాలేదు కదా సాయిల్ సెన్సర్ వర్క్ అయితంది, కానీ మోటర్ వర్క్ అయితండదు మోటరు వర్క్ అయితంటే సాయిల్ సెన్సార్ వర్క్ అయితన్లేదు. దాన్ని నిన్న సాయంత్రం ఐదునర వరకు లైబ్రరీలో కుస్సోనీ చేసి చేసి సాలైపోయి లాస్ట్కి రాకుండా ఉమా సార్ మళ్ళా ఏదైనా చొప్పి సైలెంట్ గా వచ్చినమ్. ఎంత పెద్దదో తెల్సా దాని చేసింది కనీసం తినను కూడా తిన్న్లా మధ్యాహ్నం తిన్లేదు. ఇంకా సాయంత్రం స్నాక్స్ తిన్లేదు ఇంకా ఎంతసేపు పని చేసికి అయితుంది నేను కూడా.
ఆ
మళ్ళా ఇంకా సర్లే అనేసి
ఉ
వాళ్ళ మొహల్లా అనేసి సైలెంట్ అయ్యి వచ్చేసినాము మేము.
ఉ
డగ్ చిన్నపిల్లల మాదిరి బెదిరిస్తారక్క మీరు ప్రజెంటేషన్ ఇకపోతే ఆబ్సెంట్ వేస్తాను.
ఆ
ప్రాజెక్ట్ చేయకపోతే ఆబ్సెంట్ వేసేస్తాను
ఇదేందది
వాడు అట్లా చేసి చేసినే నాకు ఇప్పుడు అటెండెన్స్ సెవెంటీ టునో ఎంతో ఉంది నేను చెప్తీ నేను గాన్ డిటెన్ అయిన అంటే కండెన్ కండెసేషన్ కట్టాల అన్న
ఉ
మీరే కడతారు సార్ నేను ప్రిన్సిపాల్కి మీ మీద నే కంప్లైంట్ చేస్తాను
ఉ
జరిగిందే చెప్తాను నేను అందరికీ ఆబ్సెంట్ ఏంటి అని మా అందరికీ ఆబ్సెంట్ ఏయాలి నాలె కల్లో వస్తే
ఉ
ఏమో మమ్మల్ని మాత్రం ఒక పది మందిని పదిహేను మందిని టార్గెట్ చేసి మీరు మాకు మాత్రం ఆబ్సెట్లు వేసుకుంటే మిగితిన వాళ్ళు అఫి ఏం చేయకుండా ఆళ్ళకు మాత్రం ఎట్లా ప్రజెంట్ అనుకొని చెప్పినాము మీకు కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ ఏస్తాం రా అది ఇది అంటాడు అడా మీ ఎక్స్ట్రా మార్క్స్ వల్ల మాకు అటెండెన్స్ పోతుంది అటెండెన్స్ లేకపోతే మీరు ఎక్స్ట్రా మార్క్స్ ఏసి ఏం లాభము
ఆన్
అంజత్య అల్లా సర్లే ఇంగా నిన్స్ ఆప్షన్ లేనేలేదు ఓ అది ఇది అనే
ఉ
అది కాలేజ్ సార్ ఇంగ ఎప్పుడన్నా ట్రై చేసు అంమోడు ట్రై చేసి వచ్చ మీకు చెప్తాము అని చెప్తే నేను ఫాల్ట్ డిటెక్షన్ చేస్తాను ఒక ఆబ్జెక్ట్ ఫాల్ట్ డిటెక్షన్
ఆ చెప్పిన్నావు కదా
వాడు ఆబ్జెక్ట్ పడిపేయినా నంకా కేం లాభము
ఆ
ఆప్సెట్ పడిపోయి నా కే ఏం లాభమంటే అది వాణి చిర్లే నన్ను అడిగితే
ఉ
డ్యామేజ్ జరిగిపోతుంది కదా అది ఇది ఆమె అంతా మాట్లాడుతాందే లేదు సార్ అది వరకే లేదు లేండ నేను నా ఫెండ్ గాని తో ఏల్లిపో తను మా ఫ్రెండ్ ని అడగండి అన్నింటి నుంచి ఏం చెపు ఊరికే కిట్కోంట అద ఒక పన్న ప పంతొమ్మిది వందలు బొక్క అదోకటి
ఆ
నెక్స్ట్ ఇయర్ ఎవనుకోగనికి ఒక హాఫ్ పద్నాలుగు వందలు పదఐదు వందలకి ఇచ్చేస్తా కొత్తవి కా నిజమ దేవంతన్నా నువు ఏం అన్న అనుకో కాంపోనెంట్స్ కవర్ లు కూడా ఓపెన్ చేయలే నేను ఇంకా ఒక్కదానికి కూడా వాడు ప్యాక్ చేయిస్తాడు కదా ఇచ్చనప్పుడు ప్యాక్ చేయిస్తాడు సీల్ చేసి కాంపొనెంట్స్ అంతా
ఉ
ఒక్క కాంపోనెంట్ కవర్ ఇప్పందిలేదు తెలుసా ఇప్పటి వరకు నేను ఆ బాక్స్లో
అమ్మెసేపు
ఓన్లీ జంపర్ వైర్స్ జంపర్ వైర్స్ మాత్రం వాడినాను నేను జంపర్ వైర్స్ మాత్రమే వాడినాను నేను
ఉ
ఒకే ఒక్క కాంపోనంట్ కూడా వాళు బని సప్తతే ఇంకా నా మీద గడతాడి ఇంక ఇట్ల అట్ల కూడా కాదు
ఉ ఉన్నా
అమ్మ బట్టలు తీసుకోమనేసె నువ్వు కిట్టుకావాల అం అది ఇప్పుడు ఆ కిట్లో ఒకటి కూడా యూజ్ చేయలేదు
ఉ
భాన్ దగ్గర ఆల్రెడీ ఆర్ వందలు దొబ్బేసి అప్పుడెప్పుడొ ఏడింటి కని
ఉ
ఇప్పుడు అ తెలిసింద అనుకో యాడ పేటెంటు ఈఆర్పిలో యాడి కలేద అది ఇది అంటాడు
ఉ
ఎట్లో అది మర్చిపోయినడు ట్లవాడు
అద ఎందో పేటెంట్ రైట్స్ అప్లై చేస్తారన్న వచ్చిందా
అదేక నేను చెప్తానేది అప్పుడు అప్లై చేయలేదు దోబ్బేసి మారు వందలు నేను
ఉ
ఇవరు అప్లై చేయలే నేను మాత్రం అప్లై ఏంటిగింగ టీం లో ఎవరు రాలే అప్లై చేసేదానికి
నేను నీకొగా ఇది చెప్పినా కదా డిజిటల్ లైఫ్ ఆఫ్టర్ డెత్
ఉ
అది ఇంకా ఇప్పటికి కనిపెట్లేదుర అది వెబ్సైటు వెబ్సైట్ డెవలప్ చేసి సరి అప్ అప్లికేషన్ డెవలప్ చేసి పేటెం రైట్స్ తీసుకోచ్చు మనం
తీసుకోచ్చు నాలుగు వేల రెండు వందలు కట్టాలె దానికి
కడ్తంలే
కట్టేల్ నువ్ కడతవ్ నువ్ ఎయాల కట్టలే
దాన్నే అడుగుత ఆ పెడన్ రైట్స్ తీసుకుంటే మళ్ళా డబ్బుల వస్తది రా మల్లా అయినా
మళ్ళయినా వస్తుంది ఎవడన్న దాన్ని వాడల అంటే
ఆ
అసలు దాని వల్ల యూజ్ ఏమీ అడ
దానివల్ల యూజ్ ఏమంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ ర నువ్వు ఎ అంటే పార్ట్నర్స్ ఉంటారు మీకు పార్ట్నర్స్ ఉంటారు కద ఇప్పుడు నువ్వు నేను పార్ట్నరు నీకు నాకు ఏం రిలేషన్లే ఓన్లీ పార్ట్నర్షిప్ ఒకటే
ఆ
ఇప్పుడు మనం ఏం చేసాం మన ఇద్దరు ఒక డీల్ మాట్లాడుకుంటాం నీ దగ్గర ఒక అగ్రిమెంట్ ఉంటుంది నా దగ్గర ఒక అగ్రిమె మెంటుంటది నీ అగ్రిమెంట్ ఇంట్ల ఎవరికి తెలీయదు నీకు తెలుసు సో వాడు అప్పుడు నువ్వు ఎవరికి చెప్పలేదనుకో నేనేం చేస్త అగ్రిమెంట్ నాదే అని మొత్తం నీవ్ నీ నువ్వు చనిపోయినాక నా దగ్గర అగ్రిమెంట్ ఉంది నీ దగ్గర అగ్రిమెం బట్ నీ అగ్రిమెంట్ నీకు తప్ప ఎవరికి తెలియదు
హు
నా దగ్గర ఉండేది నువ్ అంటే నాకు చనిపోయిన తర్వాత ఆ మొత్తం బిజినెస్ ని నేనే నేనే ఓనర్ అంటే నాకే వచ్చేలాగా నేను చేస్
డు దుబ్బే కుండా కాపాడేదంటావ
అదే నువ్వు ఆ అగ్రిమెంట్ ని
నా దగ్గర ఉంది నీదెగ్గర ఉంది
అగ్రిమెంట్ నేను నామిని డీటెయిల్స్ వియాడ్ జేసావు కదా అది ఎంతో
ఆ
నామినీ డీటెయిల్స్ నువ్వు ఎవ నువ్వు ఏ నువ్వు ఏవైతే వాళ్ళకి యాక్సెస్ అంటే ఏ డా మన చేత వాళ్ళకి యాక్సెస్ చేయాలి అనుకుంటన్నావో ఆ ఒక్క మాత్రమే యాక్సెస్ అవుతది వాళ్ళకి మిగత ఏ మిగత ఏ డీటెయిల్స్ మి ఇన్ఫర్మ మెషన్ ఏది వాళ్ళకి యాక్సెస్ కాదు అట్లా ఇప్పుడు ఎంత ఎంది ఆ అట్ల ఎంత మంది ఇప్పుడు చేస్తారు లే జేప్ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు తీసుకుంటారు వాళ్ళకు దెలీదు
జి మెయిల్ గ సర్లే అడుగు మామని పేటెంట్ తీసుకుందం మనం ఇప్పుడు ఎట్లా ఇది వస్తుంది కదా ఇదొస్తే టెన్ మినిట్స్ అయిపోయింది కట్ చేయ్ చెప్తా నెక్స్ట్ కాల్ మాట్లాదం
ఆ సరే